హలో బ్రదర్ బాగున్నారా ఆ బాగున్నారా
బాగున్నాన్న
ఏం సంగతులు ఏం చేస్తున్నారు ఆ బాగున్నా ఏం చేస్తున్నారు తిన్నారా
ఆ తిన్నమన్న మీరేం చేస్తున్నారు ఆ తిన్నమన్న మీరు చేశారా
ఆ అయిపోయి అయిపోయింది భోజనం చేసాము అదే మొన్న ఈ మధ్య లో ఫ్రెండ్స్ గిట్లా అయితే టూర్ కి వెళ్ళారాని చెప్పారు కదా ఎట్లా చేశారు ప్లాన్ ఏంటి ఏమన్నా తెలుసా అది కనుక్కుందామని చేసాను నేను కూడా వెళ్ళాలి
ఆహా రీసెంట్ గానే మా ఫ్రెండ్స్ అది తిరుపతి అటు అరుణాచలం అటు సైడ్ వెళ్ళాం అన్ అన్న
ఆ ఎవరెవరు వెళ్లారు
మా ఫ్రెండ్ ఆ మా ఫ్రెండ్స్ తోటి ఇద్దరం ఇంకా ఇద్దరు ముగ్గురు కలిసి మా హా
ఉహు ఎలా వెళ్ళారు అంటే ప్లాన్ ఎట్లా చేసుకున్నారు
అరుణాచలం వెళ్ళాలి అనుకున్నా కానీ ఆలోచన కుదరలేదు
ఓకే
తిరుపతి వరకే ఆగిపోయాము అక్కడ మనీ బడ్జెట్ లేక ఓకే
ఆ పర్లేదు లెండి కానీ అది ఎలా ప్లాన్ చేసుకున్నారు అంటే ఎలా ఎట్లా ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు మీరు ఎలా వెళ్ళారు
ఆ మేము ఆ నా స్టడీ ఖమ్మంలో అన్న హ్మ్ నేను బి కాం చదువుతున్నా అక్కడ అయితే మా ఫ్రెండ్స్ హాస్టల్ ఇగ ఉంటాం అంత ఆ కలిసి వెళ్ళాం ఆ ఒక త్రీ నెంబర్స్ ఫస్ట్ ఆ మార్నింగ్ ఆ ట్రైని ఉంటుంది ఒక ఆ ఐట్కి ఆ ఆ ట్రైన్కి ఖమ్మం నుంచి
ఎక్కడి నుంచి ఆ అదే నేను అనే క్లారిటీగా నాకు చెప్ప అయితే మేము కూడా ప్లాన్ చేసుకోవాలే దానికోసం క్లారిటీగా చెప్పండి నాకు ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యారు ఎలా స్టార్ట్ అయ్యారు ఏది ఎక్కారు అదే నేను అడుగుతున్నా నేను తెలుసుకుంటే నేను మేము కూడా వెళ్లాల్సి ఉంది అందుకోసం అడుగుతున్నా ఆ ఎక్కడ స్టార్ట్ అయ్యారు చెప్పండి
ఖమ్మం లో స్టార్ట్ అయ్యాము అన్నా ఖమ్మంలో మేము స్టడీ చేస్తున్నాంటే అక్కడే ఇగ అంత గ్యాతరై అక్కడే ఇళ్ల మార్నింగ్ ట్రైన్ ఉంటుంది ఆ మార్నింగ్ ఇగా లగేజ్ అంత చదురు ఉ ముందు ఒక రోజు ముందు లగేజ్ అంత చ చదుర్కొని ఇగ ముందు తినడానికి ఆ ముందే ప్రిపేర్ చేసుకున్నా చపాతి మా ఫ్రెండ్ ఆ ఆ ఫ్రెండ్స్ చపాతీలు తీసుకొచ్చిలు ఆ మే హాస్టల్ కాబట్టి ఏం లేదు బయటె కొన్నాం వాళ్ళే ఈగ షేర్ చేసిండ్రు ట్రైన్ లో పోతుంటే ఆ ట్రైన్ ఎక్కాం దా నైట్ మార్నింగ్ ఎక్తె
డబుల్ సిక్స్ రెండో గ్రౌండ్ అవుతల పెద్ది
ట్రావెలింగ్ అక్కడ ఆ బానే సీట్ దొరికాయి వెల్తుంటే ఫ్రీగా ఉంది మా ఫ్రెండ్స్ వెల్ తే జాలి
కరెంట్ ఆయే ఆ ఏ ఎక్కడ నుంచి వెళ్లారు వయా ఏంటి ఎన్ని గంటలకు దిగారు ఏంటి టి ఆ వివరంగా చెప్పండి ఎందుకంటే నేను కూడా వెళ్ళడానికి అవసరం ఉంటది దానికోసమే నే అడుగుతున్నా
అక్కడికి మార్నింగ్ ఈ ఈవినింగ్
ఎన్ని గంటలకి ఎక్కారు మీరు ఖమ్మంలో ఆ ఈవినింగ్ కే హా ఒకే
ఇగ మార్
దిగాక ఏం చేశారు అదంతా మీరు ఎలా జరిగిందో కళ్లకు కట్టినట్టుగా వివరంగా చెప చెప్పండి ఎందుకు మీరు వెళ్ళలేదా వెళ్ళారా
ఆ వెళ్ళామన్న
ఆ వెళ్ళిందే చెప్పండి నాకు చెబితే ఏంటంటే మనం కూడా అలా ప్లాన్ చేసుకోవడనికి కుంటదిగ అనేసి నే ముందుగాల మిమ్మల్ని అడుగుతున్నా అనమాట మీరు దిగారా ఎ ఎక్కడ దిగారు? ఏ మళ్ళా అక్కడి నుంచి ఎలా వెళ్ళారు? గుడికి ఎలా ఎళ్ళారు, అలా ఏమన్నా ఐడియా ఉంటే చెప్పండి. అది నేను ప్లాన్ చేసు కుందామని ఆహా దిగి అక్కడ నుంచి ఎక్కడికెళ్ళారు మళ్ళీ?
ఫస్ట్ తిరుమల ఎళ్ళాం ఫస్ట్.
హ్ ఓకే.
తిరుమల ఎళ్ళాక అక్కడ లగేజ్ అంతా చెక్ చేశారు, మా
పొర రెండు కాది కొస్తాడు కానీ
చెక్ చేస్తరు, ఆ తిరుమలలో చెకింగ్ పోలీసులు వాళ్ళంతా చెకింగ్ చేస్తరు దాని తర్వాత తిరుమల నుంచి బస్సేస్ బస్ ఎక్కాం.
ఓకే.
మా ఫ్రెండ్స్ కలిసి ఒక రూమ్ తీసుకున్నాం అక్కడ.
కొండ మీదకి డైరెక్ట్ బస్ ద్వారా ఎళ్ళారా, నడిచి వెళ్ళారా, బస్సేనా.
ఆ నడిచెల్లాం.
మరి అదే నేను అనేది. బస్సు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎళ్ళారు బస్సులో. మా ఆవవాడ కర క
బస్సులో అక్కడ అక్కడ ఫ్రీ బస్సులు ఉంటయి అన్న అక్కడ తిరుమ ఆ తిరుమలలా రూమ్స్ ఉన్నయి. అక్కడ నుంచి బస్ ఉంది, ఫ్రీ బస్. అక్కడ ఎక్కాం, ఆ మెట్ల దాకా ఎళ్ళాం. అక్కడ ఈ మెట్లు ఎక్కుతుంటే బాగా బాగా అల్సటా వ చ్చంది, మధ్య మధ్యలా ఆగాం బాగా వాటర్ బాగా ఆ దొరకలేదు అక్కడ వాటరు. మా ఫ్రెండ్స్ ఆ తి తిరిగాడు దాని కొరకు వాడు ఇంతక ముందు కొద్ది దూరంలో వాటర్ ఉండే వరికే అక్కడ ఆగం కూల్ వాటర్ కొరకు అది తిరిగాం. వాటర్ ఉన్నయి కానీ కూల్ వాటర్ లేవు.
ఏలే అక్కడ ఉంటయి కదా మరి మనం మేం మెట్ల మార్గంలో వెళ్ళే చోటా పక్కల షాప్స్.
అగా తెలీదు ఫస్ట్ టైమ్ గా. ఫస్ట్ టైం వెళ్ళే వారికి తెలియదు. మీ అక్కడ ఉంటుందని అనుకోలేదు. అంతా తిరిగాం ఆ అవునన్నా.
నడిచి వెళ్ళే వరకల్లా ఎన్ని గంటలు అయి మేము తిరుపతి, అరుణాచలం అలా వెళ్దాం అనుకుంటున్నాము. అది ఎలా ఉంటది అనేసి మీరు ఇంతక ముందు ఎప్పుడైనా ఎళ్ళారా, ఇటు భద్రాచలం ఎప్పుడైనా వెళ్ళారా. భద్రాచలం, పాపికొండలు అలా ఎప్పుడైనా ఎళ్ళారా.
ఆహా వెళ్ళేలేదన్నా మీర్
మేం భద్ర ఆ ఆ మేము భద్రాచలం పాపికొండలు వెళ్ళాము.
ఆ అవునవును.
బావుంటది అక్కడ ఎలా అంటే మా ప్లేస్ సా చాలా ఉంటయి ఎట్లా అంటే పాపికొండలు తెలుసు కదా బోటింగ్. ఆ పాపికోండలు బోటింగ్ అదే అదే ఎట్లా అంటే మనం ఎర్లీ మార్నింగ్ మేము టెన్ కు అక్కడ స్టార్ట్ అవుతది భద్రాచలం నుంచి పాపికొండలకు వెళ్ళి మళ్ళీ భద్రా చలం వచ్చే వరకు కూడా వాల్లదే ఉంటది ప్యాకేజీ మొత్తం. పన్నెండు వందల యాభైయో ఎంతో తీసుకున్నారు. ఎట్లా అంటే మేము మాది భయ్యారం, మాది భయ్యారం. ఇ ఇక్కడ నుంచి మార్నింగ్ ఎయిట్ కరెక్ట్ నైన్ వరకల్లా మేము భద్రాచలం వెళ్ళాము ఎలా ఇక్కడ నుంచి ఇల్లందు ఆటోలో వెేళ్ళం ఇల్లందులో నుంచి బస్సు ఎక్కాము అక్కడ నుంచి భద్రాచలం వెళ్ళాము భద్రాచలం ఇల్లందుకు వెళ్ళే లోపల సెవెన్ అయింది ఇల్లందులో బస్ ఎ కి మళ్ళా భద్రాచలం వెళ్ళవారు కల్లా టూ అవర్స్ టూ త్రీ అవర్స్ పట్టింది నైన్ అయింది అడికి పోయారు కల్లా
ఆ మల్ల ముందే ఇలా ఆ లంచ్ డిన్నర్ ఇలా
అవన్నీ ఆలే చూసుకు అన్ని వాళ్ళే ప్లాన్ చేస్తారు మనం ఓన్లీ భద్రాచలం వెళ్ళే వరకు మనం చూసుకోవాలి భద్రాచలం లో వాళ్ళ వ్యాన్స్ ఉంటాయి అక్కడ స్టార్ట్ అవుతుది మళ్ళీ వాళ్ళు ఈవినింగ్ మననే అక్కడ దించుతారు మొత్తం ప్యాకేజీ వాళ్ళది ఇగా
ఆహా ఇంకా భద్రాచలం భద్రాచలంలో ఆ
భద్రాచలం వెళ్ళాం కదా అదే చాలా ఉంటాయి చెప్తా ఒక్క నిమిషం భద్రాచలం వెళ్ళినాక అక్కడ మాకు టూర్ స్టార్ట్ అయింద అనమాట అక్కడ నుంచి టూర్ ప్యాకేజీ అక్కడ స్టార్ట్ అవుతది టువల్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు అప్పుడు అక్కడ వాళ్ళ వ్యాన్స్ వస్తాయి వ్యాన్లో వాళ్ళే డైరెక్ట్ భద్రాచలం నుంచి పాపికొండల వరకు వాళ్ళే తీసుకువెళ్తారు తీసుకెళ్ళేసేసి అయితే మనల్ని అ క్కడ దించే వరకులా మాకు టెన్ ఎలెవెన్ అట్లా అయింది
ఆహా
ఆ ఆ లోపలు ఇక దిగుతామా దిగగానే మనకి ఆ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది అడదిగాగాని అడదిగాని మనకు బ్రేక్ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేస్తారు ఆ బ్రేక్ఫాస్ట్ లైట్ గా బ్రేక్ఫాస్ట్ చేసినాం చేసేసి ఆ బోట్ఎక్కినామ్ బోట్ ఎక్కేసేసి ఆ ఆ బోటింగ్ బోటింగ్ బోటింగే మొత్తం అక్కడ మ ఈవినింగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బోటింగే మార్నింగ్ లెవెన్ అట్ల ఎక్కినాం బోటు బోటు ఎక్కిక మనకి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి మంచిగా వాళ్ళు డడాన్సర్స్ ఉంటారు ఆ స్కిట్స్ ఉంటాయి అట్లా ఎంటర్టైన్మెంట్ చేస్తా ఉంటారు మనం కూడా ఇన్వాల్వ్ చేస్తారు అట్లా బోటింగ్ లో మనం అన్ని కొండలు చూసుకుంటూ అట్లా కొండల మధ్య నుంచి అట్లా అట్లా ఆలాల ఆ అట్లా మొత్తం తిరుగుకుంటూ తిరుగుకుంటూ వెళ్తా ఉన్నాం అన్నమాట అది అంతా బాగుంది ఆ కొండలు ఇట్లు ఉన్నాయా వాటర్ ఫ్లో కాని అవన్నీ చూసుకోని మస్తు అక్కడ సిగ్నల్ కూడా ఉండదు మనకి ఇంకా విషయం ఏంటంటే ఫోన్ సిగ్నల్ ఆఫ్ అయిపోతుంది మధ్యలోకి వెళ్ళగానే
ఓహో నయిది మెయిన్ ఆ ఫోన్
ఫోన్ సిగ్నల్ ఆఫ్ అయిపోతుంది అక్కడ ఆ మధ్యలో ఒక టెంపుల్ ఉంటది ఆ అదే పాపకొండల యాత్ర మధ్యలోనే ఒక టెంపుల్ ఉంటది ఆ వాక్ అక్కడి తీసుకెళ్లి ఆపారనమాట మధ్యాహ్నం టు వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ తీసుకెళ్లి అక్కడ ఆపేసి ఆ టెంపుల్ లోకి వెళ్ళాము దేవుని దర్శనం చేసుకున్నాము అక్కడే మళ్ళా హ్యాండీక్రాఫ్ట్స్ ఉంటాయి ఏది మన వెదురుతో చేసిన హ్యాండీక్రాఫ్ట్స్ ఉంటాయి మన కోయ వాళ్ళు చేసినవి అవన్నీ అక్కడ అమ్ముతారు అవన్నీ షాపింగ్ చేసాము
ఆ ఇన్న ఇస్సారనే ఇన్న
అవన్నీ షాపింగ్ చేసాం చేసి టెంపుల్ ని దర్శించుకుని కొబ్బరికాయ కొట్ టి మళ్ళీ బయటికోచ్చేసాం వచ్చి మళ్ళీ బోట్ ఎక్కాము బోటు ఎక్కిన తర్వాత మళ్ళీ ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు బోటు తీసుకెళ్తుంటే మనకు లంచ్ టైమ్ అయింది ఇగా లంచ్ టైమ్ లో కూడా లంచ్ వాళ్ళే అరేంజ్ చేశారనమాట బోట్ లోనే
ఆహా లంచ్ అల్లనే ప్రొవైడ్ చేస్ రా ఆ
ప్రొవైడ్ చేస్తారు మధ్యాహ్నం లంచ్ కూడా అలానే తీసుకున్నాం తినడం అయిపోయింది అయిపోయిన తర్వాతకి ఇగ మళ్ళా కొంచం ముందుకెళ్ళేసేసి అక్కడ నుంచి మళ్ళీ బోటు రిటర్న్ అయిందనమాట మళ్ళీ వెనీక్ కీ ఒక త్రీ ఫోర్ అవర్స్ ఉంటది బోట్ లోనే మనకి
ఆహా
అడ్ నుంచి అట్లా ముందుకెళ్ళేసి అక్కడ కొన్ని అంటే కొండల మధ్యల కొన్ని అవి కూడా ఉంటాయి ఏమంటారు మన ఆ టెంట్స్ ఎస్తారు చూసినవా
ఆ అవునన్న తెల్
వాటి ఏమనా హాట్స్పాట్స్ ఆ ఏమో అంటారుగా వాటిని టెంట్స్ ఎస్ స్తారు కదా అక్కడ టెంట్స్ ఎసారు వాట్ లల్ల కూడా ఉండొచ్చు ఒక నైట్ కి టూ థౌసండ్ ఏదో ఉంటదట కాస్ట్
అవునా ఆ నేను కూడా వెళ్ళాలనుకుంటున్నా అక్కడికి బాగా
అదే అదే అయితే అట్లా ఉంటందన్నమాట అక్కడ దా మధ్యలో దాకా తీసుకెళ్ళలి అటు నుంచి మళ్ళా రిటర్న్ చేస్తున్నాం ఇక రిటర్న్ వచ్చేటప్పుడు మంచిగా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ పాటలు డ్యాన్సులు అక్కడ డడాన్సర్స్ ఉంటారు కొంతమంది పిల్లలు వాళ్ళేస్తా ఉంటారనమాట మనం ఎంటర్టైన్మెంట్ మంచిగానే ఉంటుది మళ్ళీ ఈవినింగ్ గ్ కిందికి ఇగా ఈవినింగ్ ఫోర్ అట్లా ఆ టాయానికి కిందికి దించుతాన్రూ దించినప్పుడు మళ్ళా స్నాక్స్ ఇస్తారు లైట్ గా స్నాక్స్ తీసుకొని మళ్ళీ టీ టీ కూడా ఇస్తారు స్నాక్స్ టీ తీసుకోని మళ్ళీ దిగిపోయాం దిగిపోయినాక మళ్ళీ వాళ్ళ వ్యాన్లే వస్తాయి వాళ్ళ వ్యాన్ల ఎక్కించేసి మనల్ని భద్రాచలంలో డిస్పాజ చేస్తారు వాళ్ళ వన్లానే బ భద్రాచలంలో దించి ఉ భద్రాచలం లో దించేసి వెళ్ళిపోతారు
ఆహా జర్నీ మొత్తం వాళ్ళే మొత్తం చూసుకుంటారు బడ్జెట్ అం
ఆ మొత్తం హా టువేల్ తీస్తే వాళ్ళే టికెట్ విత్ టీఏడి ఆ అన్ని హు అన్ని వాళ్ళే చుసుకుంటే వాళ్ళు అక్కడ భద్రాచలం లెక్కితే టువేల్ ఫి ట్వెల్వ్ ఫిఫ్టీ పన్నెండు వందల యాభై రూపాయలు
ఆ
ఆతర హ్మ్ ఆ రోజు ఇక అక్కడే ఉన్నాం మేము మా తెలిసిన వాళ్ళు ఉంటే ఉండి అక్కడ తెల్లారి పొద్దునే స్వామివారి అంటే భద్రాచలం టెంపుల్ కేళ్ళాం లోకల్లో
ఆ ఆహా
భద్రాచశలం స్వామివారి టెంపుల్ లో కెళ్ళి మధ్య పొద్దున్నే దర్శనం చేస్ కని మధ్యాహ్నం అక్కడే అన్నదానం స్వీకరించా అంటే దేవుడు
అవునవును అన్నదనం ఉంటుంది ఆ
అక్కడికెళ్ళి అన్నదానం తిని మళ్ళా మధ్యాహ్నం అంటే తెల్లారి వరకు ఉండి తెల్లారి పొద్దున్నే దర్శనం చేసుకునిస్వామివారి ప్రసాదం మధ్యాహ్న అన్నంతిని మళ్ళా మధ్యాహ్నం బస్ ఎక్కి తెల్లారి మా తెల్లారి సాయంత్రం వరకల్లా ఇక మేము మళ్ళీ రిటర్న్ అయ్యాము అన్నమాట అట్లా బాగుంటది ఒక రోజు ఒక రోజులో మనం ఆ టూర్ ప్లాన్ చేసుకోవచ్చు ఏ పాపికొండలు ఒక రోజులో మనం క్లియర్ గా సరిపోతది అనమాట పోయి రావడానికి పొద్దునే ఎర్లీగా పోతే బెటర్ అనమాట ఎందుకంటే ఎంత ఎర్లీగా వెళ్తే మనం అంత ఎక్కువగా అక్కడ స్పెండ్ చేయొచ్చు
ఆ ఎర్లీగ వెళ్ళాలి అందుక ఆ ము
అ మనకే మైనస్ అయితే అంతై ఇప్పుడు మాకంటే ముందుగా వెళ్ళిన వాళ్ అలెడీ వాళు వేరేబోట్ లో వెళ్లిపోయారు లోపలికి
అవునా
ఆ పాపికొండలు లోపలికి అదే అంత ఎర్లీగా ముందుగా అలా వెళ్లిపోవచ్చు మళ్ళ ఈవినింగ్ వరకు వాళ్ళ మనం అలానే ఉంటాం అట్లా అన్నమాట కాబట్టి